నమస్కారం అండి
కారమండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీగానే ఉన్నామండి ఈ రోజు వరకు ఈ రోజు నైట్ పదకొండున్నర వరకు లాస్ట
అవునవును పన్నెండు పన్నెండు గానీ ఒక అర్ధ గంట ముందు చెప్ ముందు చేసుకుంటారు కదా అనేసి అప్పుడు వరకు అన్ని అయిపోవాలని అట్లా పెట్టిండు థర్టీ మినిట్స్ ముందు
ఉహు
ఇప్పుడు పక్కింటా ఆమె కూతురి అయిపోయినయి అటన మరి
పక్కింటామా కూతురి ఇయ్ అంటే ఏ పక్కింటామా ఇటు పక్కింటామా అటు పక్కింటామా
కుడి కుడి పక్క
కుడిపక్క ఆ ఆ
అర్ధం గాలేద్
అంత గాలే ఆ అయిపోయినాయి అయిపోయినా నిన్న దాకా పది మాట్లాడినట్టు పదొ పన్నెండో మాట్లాడి ఉన్నాయి
ఆహా అటు ఆమెకు ఈమెకు వాళ్ళ దగ్ గుడి చేసి మాట్లాడిందటగా
ఉమ్ నేనే నెంబర్లు పెట్టినా ఒక వాళ్ళది పెట్టిన పెడతా అని తే వాళ్ళ అందరికీ చేసిందన్న ఒకటో ఏమో మాట్లాడి రెండు మాట్లాడిందట కానీ ఇక మాట్లాడు మాట్లాడు ని మాకే ఊకె పెడుతంది రేపు పెట్టుకుంటున్న సోది
ఉహు
పోయినా నిన్న అయిపోయినాయి అ మళ్ళీ ఎవరైనా చేస్తే మాట్లాడు కంపల్సరీ అంటే ఖచ్చితంగా అని చెప్పింది ఇంక ఎవరైనా చేసే వాళ్ళు ఉన్నారేమో చెప్పుదాం అనుకున్నాను ఇంక ఎవరు లేరు రాజ్ అని ఇంగా చెప్పలే కాని అసలు ఇద్దరు గా గోళల్లమే ఉంది ఒక ఆమె ఆమె చదివిందట
ఉ అయిపోలేదటన అమేయి
ఎట్లా చెయ్యాలో తెల్లుతలేదట
అంటే మొన్న స్వర్ణలతకి ఫోన్ చేసి అడిగింద ట అడుగుతే ఆమె ఏదో పాని మీద ఉన్న తర్వాత చేస్తలేరా అన్నదట మరి
ఉ ఉ అది పనిమిద అని చెప్పలేదట అయితే ఫోన్ చేసి నేను పాల కెల్ నా వెళ్తంటే అయిపోయినయ అని ను అడిగిన నిన్న పొద్దున అడగుద్దె అన్నదిగదా లేదురా నేను ఫోన్ చేసిన ఆమె చిన్నత చేస్తే ఆమెనట యాప్ డినట్ చేసిందట యాప్ ఇప్పు లేదట్రా మా దగ్గర వర్క్ అయిపోకుండా ఇలా చేసిందట్రా అట్లా చెప్పిందిరా అన్నది అంటే అసలు వర్ ఇ మన ఎంత డిలీ చేస్తారు మళ్ డబ్బు కూడా తెవాలి కదా అట్ ఎ లీ చేస్తారు అమ్మా అంట నాకైతే దా గురించి తెలియాలరా ఆమెకు అడుగుతు చెప్పింది అంటేను ఒక మెసేజ్ చేస్తే పలై ఎలా నాగయ
ఉ నేను కూడా న నేను కూడా నైట్ మాట్లాడదామని ఫోన్ చే త విజయలే
అలాదే ఇక డిలీట్ చేసింది ఏమో అని మెసేజ్ వేరే చేసిన గానీ ఇక లిక్ చేయలేదే సరతి అనునుకున్నా సరే నాకేసినా మాట్లాడతలే అనుకున్నా ఒకటి రోడు మాట్లాడినామ అంట వాళ్ళ అడమడికి అర్థంమయిపోద్ది కదా కొత్త వాళ్ళ కనేసి
హ
చేయమని చెప్పినాక నిన్న ఆమె హనుమకొండ అటు వెళ్ళిందట చూడలేదు ఇద్దరు ముగ్గురిగ చెప్తే అ నెంబర్ ఇచ్చినా ఒక కాల్ మీరు మాట్లాడుకొని ఒక కాల్ వాళ్ళు మాట్లాడతారు అనేసి చెప్పిన చెప్తే ఆమె బస్ లో ఉన్నారా నేను వీల్లేదు ఇంటికోచ్చినాక మాట్లాడతాన్నదట మళ్ళా నాకు ఈరోజు మళ్ళ ఫోన్ చేసింది ఇగ రేపు పొద్దున ఆరు గంటల చేసి ఎట్లా ఎట్లాలో ఎప్పుడ చేస్తా అంటే అంత పొద్దున కల్గొనే వాళ్ళు ఉంటారులే ని అమ్మతో మాట్లాడారు రావాలుగా మాట్లాడ దారా
ఇప్పుడు మాట్లాడిన తోటి ఒక్క కాల్ మాట్లాడితే తర్వాత
ఆ చేసి మాట్లాడుతుంది అయితే మాట్లాడితే పాటు ఇప్పుడు చెయ్య అనే నేను అన్నా అంటే లేదు రా ఇంటికొస్తా నాకు అసలు అక్కడ నెంమర్ ఎట్లా కొట్టాల్నొ తెలుస్తలేదా అని అన్నదే నేను ఎట్లా చెప్తా అన్నా కూడా నేను వస్తలేరా ఇక వచ్చి దాంట్లో చేస్తలే అని చెప్పింది సేమ్ ప మళ్న ఐడి వేరే వాళ్ళ క చే వేరే వాళ్ళు కూడా చేస్తారని కూడా అన్నా ఊ చేస్తారని నేను చేస్తా వస్తారా వ ఇప్పుడు అన్ననికి వచ్చినప్పుడు ఎట్లా ఏన్న చేసి మాట్లాడకుండాయినా బెరుకులు బెరుకులు వస్తారా బెరుకులు ఏవో ఏస్తారట ఏరుతారా ఊ అది చేస్త తా అంటే మామూలుగా డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుత జోబ్ లో అయినా వేసుకొని మాట్లాడవచ్చు ఇది వాయిసని వస్తుంది కదా దానికి దీనికి రెండింటికి పని చేస్తుంది అని చెప్పినా చెప్తే నేను కొ తర్వాత ఫ్రీ అయితలే రా అని అన్నది ఇగో మల్ల నేను చేయలే ఆమె కూడా చేయలేదు
అంటే ఇప్పుడు ఈ సెల్లు కూడా మనం టవలు కట్టుకుంటాం కదా టవలు కట్టుకున్నప్పు ఇద్ టవర్లతో ఇట్లా పెట్టుకొని మాట్లాడతారు చెవు దగ్గరనే ఉంటది అన్నట్ ఇట్లా మాట్లాడొచ్చు
మాట్లాడొచ్చు మాట్లాడొచ్చు కానీ ఏం చేసే తక్కువ కదా పని మామూలుగా రీల్స్ కోసం పోయి ఉంటది వాస్తవానికి
చేసిందిగా రీల్సు చేసి పెట్టిందిగా
అవునయం నాకు రాలేదు ఫోన్ చేసింది అంటే మా నాకైతే వాట్సాప్ లా పెట్టట్లేదు కానీ ఇన్స్టాగ్లో పెట్టిందెం
ఆ ఇన్స్టా ఇన్స్టాలే హ్
స్టేటస్ గిట్లేమ్ పెట్లె వాటి కోసం ఏం పోతది కదా కాలీ నా ఉండొచ్చు మాట్లాడుతుందా మరి వేరే వాళ్ళకి ఇస్తదా అనేసి అంటే మాట్లాడతారున్నది కాని
అట్లా అసలే అయ్యరు వాళ్ళు చెయ్యరు ఇంకా పలం చేయనియ్యారు ఉమ్ నేను శ్రీల సత్తమ్మన కూడా దక్షణ అన్నా నువ్వు చేయకుంటే ఎవరికని ఇచ్చినా అట్లనే అంటే నిను చేస్తా నేనొస్తా అది ఇది అన్నది లాస్ట్ కి పోయింది అడ్రస్
అవును
అంటే వాళ్ళు బతుకదు ఇంకొకళ్ళు బతుకనియ్యరు అన్నట్టు
అదే అదే
ఏమవుతుంది అట్లా చేయమంటేవో చేస్తలేదు అంతా మనమే కదా మాట్లాడుకుని బయటోళ్లతోటి అయితే ఫోన్ మాట్లాడతలేం కదా అ మళ్ళ ఇబ్బంది పడుతూ
ఇంకా టైం లేదు కాబట్టి ఎవరికొకరికి ఇత్తం వాళ్లే చేసు కుంటారు కదా పాపం
ఉమ్
ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కొత్తవి ఓపెన్ చేద్దామన్నా ఓపెన్ కావట్లే కాబట్టి చేసుకుందాం అంటే ఇస్తలే
ఇంకా నిన్న అభికి చెప్తే అభి చేసిండు కదా ఇగ చందన ఆయనకిద్దరికి కలిపిన ఫస్ట్ కాల్ నాతో మాట్లాడిన ఎట్ ఎట్లా మాట్లాడాలింటే చెప్పిన అన్నట్టు ఫస్ట్ కాల్ నాతోని మాట్లాడిన తర్వాత చందనా చేసి మాట్లాడు పెట్టి అ అయిపోలేదు మరి నేను ఫోన్ చేయాలి అడగాలే కాగా మా ఫ్రెండ్స్ కూడా చేసి యాప్ డౌన్లోడ్ చేసి మాట్లాడుత వాళ్ళతోటి కూడా అన్నాడు చేసి మాట్లాడను నేను అన్నా నాకు మధ్యలో ఒకసారి చేసిండు గానీ అప్పటికి నేను కాల్ నే ఉన్నా కాబట్టి కాల్ కట్ చేసినా
ఆహు ఈ మా మా మౌనిక మోన్న చేస్తా అన్నది మన లాగిన్ అయింది కాని అక్క మరి చేసిందా చేయలేదా నెంబర్ న్న ఎవన్నా అడగమన్నా అడగమను అన్నది
ఆమె నిన్న ఫోన్ సాయంత్రం ఫోన్ మాట్లాడుతంటే నీ సెల్ ఫోన్కు చేసింది మీ యాప్ లో ఉన్నాగా కట్ చేసింది అ ఫోను ఆమే ఏడ చేస్తాది చెయ్యదు వేస్ట్ అంత ఇది తెలిసిన వోళ్ళు చదువుకున్న వోళ్ళే చేయమంటేనే వాళ్లేం హ హా అంటారు
ఆ
ఇక ఏం చేస్తది కష్టమే ఆమె చేసుడు అయితే
అక్కడ వేరే ఊరు
ఆహా వేరేవరా ఈమే ను అని అంటున్న
ఆ ఈమే కాదు ఈమే ఈమె అంటే
ఈమే ఇంటి పక్కన మౌనిక
ఆ ఆమె అసలు ఇంకొరీ చేయ ఇస్తలేదా ఆమె చెత్త లేదు ఆమె అంత చెడ కొట్టం ఇంకొరలే ఇ వాస్తవానికి భూమి మీద ఎందుకంటే నేను చేస్తా ప్రతిసారీ ఫోన్ చేసేది వచ్చా నేనే చేస్తా అన్న నే ఇప్పుడు చెయ్యి మరి చెప్తా అంటే క షాప్లు ఇస్తా ఫోన్ ఫోన్ ప్రాబ్లమ్ అయింది పదిహేను వేలు పదివేలు బెట్టి ఫోను తీసు కు తీసుకున్నాక ఖచ్చితంగా నేనే చేస్తాను అన్నది అప్పటి దాకా ఉంటద ఇది
ఆమే కోసం అట్నే ఉంచనాలె ఇగ
పడి కూడా బేబీ పిన్ని అని ఆమె కూడా ఇట్లా పలానామా ఆమ్ దాన్ని ఫోను చేసి మాట్లాడు యాప్ డౌన్లోడ్ చేసి చెప్పమని అంటే ఆమె రెస్పాండ్ అయితలేదట ఇగ అని నేనే ఇగ మాట్లాడుకుంటున్నా
మ్ హు అ
మళ్ళీ నిన్న చేయలే అంటుంది మరి చేయలే ఇగ ఒక పని అయిపోయింది ఇక ఆమె చేసినా ఒకవేళ ఆమె ది సున్నా పాపం ఎవరన్నా ఒకరు చేసుకుందూరు
హు ఆమే చేసుకోదు ఇంకోగలను చేసుకోనియ్యాదన్నట్టు
చేస్కోనియ్యదు ఫోన్ ఇప్పుడు అంది కానీ గూగుల్ ఫామ్ అన్న నింపుకుందును కదా అట్లా కూడా ఆ నెంబర్ తీసుకోకుంన్న నెంబర్లు బో చిగ నెంబర్లు ర్ దొకుతాయి ఓటీపిలు ఎవ్వరైని చెప్తారు గాని ఈ గూగుల్ ఫామ్ తోటి వచ్చింది బాధా
మ్ ఇబ్బందాయితంది ఇయ్యలా మరి ఆమె చెందనేయి అయిపోవచ్చు ఇయ్యలా అటు పోతననేది ప్రీ వెడ్డింగ్ షో ఉందట ఈ రోజు పోతారట
ఆహా
ఆ పోతాము రే ఇయ్యలా అయిపోతాది ఇయ్యలా కాల్సన్ని అయిపోచెసి రేపు పోవాల అక్క అన్నది మరి
అవునా ఎక్కడిీ కల్ అక్ క్నవరమా లక్న అట్ సైడ్ కావచ్చు
హన్మకొండ అన్నారు మరే
ఆహా అక్కడ అయితేనే బెటర్ ఆ రైటే
హు ఆల్రెడీ షాపింగ్ గిట్ల అన్నీ అయిపోయినాయట
ఆహో
బ్లౌజులు కూడా మిషిన్ దగ్గర ఇచ్చిరట కుట్టేయమని కంగనాల్ సామాన్ గిట్లా కూడా అన్ని తీసుకున్నాదట ఫస్ట్ తారీకొ రెండో తారీకొ నట కదా
ఆ ఇప్పుడు కార్డు తీసుకొచ్చి ఇచ్చిర్రు కదా కానీ వాళ్ళు ఇస్తే ఎట్లా కనీసం వాళ్ళే ఒసారన్నచ్ చెప్పాలి కదా వేరే వాళ్లమా ఇంటి ఇల్లు కళ్ళోళ్ళు
నువ్వు ఇత్తనవెందీ అని అంటే ఇగ నాకే ఇచ్చి పంపించిండు అక్
ఒక్కసారి వస్తే అందరికి ఊళ్ళ ఎంత మంది ఉన్నరో వాళ్ళందరికి ఇస్తే అయిపోద్ది కదా వచ్చి ఒక దగ్గర ఊరికి ఆయిన రాలేకపోతండంటే దూరంఊళ్ళళ్ళ ఎట్ల చెప్తాడు కావచ్చు
దూరం ఊరళ్లళ్లకు పోతాడయన దగ్గర ఊరు కాబట్టే వాళ్ళు ఉన్న రితరన్న దిీర అన్నట్టు
ఆహా
ఎవ్వలున్న ఎవల్లేకున్నా ఎవ్వాలద్ది వాళ్ళే కాబట్టి వాళ్ళు వచ్చి అసలు ఒ కార్డు
ఆ ఇచ్చి చెప్పి పోవాలే చెప్పిపోతే ఒస్తారు
హు అసలు ఎంగేజ్మెంట్ కి చెప్పరాా ఇంత దగ్గర అసలు ఎంత దగ్గరోల్లం మనం అసలు
చెప్పనే చెప్పలేదు అసలు రమేష్ బాబాయ్ వస్తార రోజనంటే ఎందుకు అంటే చెప్పిండు ఆమె ఇంటి పక్కిళ్లే వీళ్లది చెప్పిండు చెప్ మక్ చెప్పలేదని మిమన్నం
ఆ
సరికి కతం పెళ్ళికి చెప్ తరు కావచ్చని అన్నం ఇంగ పెళ్ళి చెప్పిర్రు
పెండ్లికి జెప్పిత్తార్ లే రైటే గానీ ఎంగేజ్మెంట్ గూడా ఒక పెద్దనే చేసేది చిన్నగైతే ఏం చేయలే కదా.
ఆ పెద్దనే జేస్. తిర్రట
ఎంగేజ్మెంట్ గురించే వచ్చి మటన్ కావాలే అందరు ఎవర్ పిల్ తారు మటన్ గిట్లా పెడ్ తరు కావట్టి ఆ మేకలైతెట్లా మటనైతెట్లా అని అయన్నీ అడిగిపోయ్ంది.
ఆహా
ఉమ్ మరి ఆ అయన్నీ జేషింది ఒ. పముచ్చట మరి రమ్మన్ చెప్తే అయ్యేపోగా అందరం గల్సి ఆటోదీస్. కన్పొయుద్దుంగా మంచిగా. హ
పెళ్ళికి యెళ్ళడమేనా.
ఎ ఏమో ఎట్లుంటందో ఏమో.
అందరం గల్సి వెళ్తే ఆ వెళ్తే ఆటో మాట్లాడుకొనెళ్తే బాగు. టది కదా పొయ్ రావచ్చు అని సమ్మకూరొల్ల ఆ ఊరల్ల జోలిదీత్తే మళ్ళ సాయంత్రం నైట్ ఐద్ది వాళ్ళు ఏరియాల మొత్తం ఏదైనా.
అంటే పెండ్లి గదా పొద్దున్నే ఉంటది గదా ఎన్ని గంట్లకుందో అసలు.
ఉమ్ హూ అదే.
ఆ తొమ్మిన్నర కంటే మర్. పొద్దుగాలైపోతది మాగా మనం అది టయారయ్య అవి ఇవి జేస్కొని పోతార్ కనే బరాబర్ పెండ్లికందుతాం.
ఉమ్ భోజనాల్ సాయంత్రం బోజనాలేనంటగా పొద్దున్ దాక వె. ట్టరంటగా వాల్
మనం ఏ టైమైనా మనకు అటో ఉంటది కావట్టి మన ఆటో దీస్కొని రావచ్చు ఉమ్. ఉమ్ అయ్య ఏ టేమైనా జూస్కొని రావచ్చు ఏమో. అఫ్
ఆయ్నే మ్ శ్రావణ శ్రావణ్ తోడన్నడంట.
ఉమ్ శ్ర శ్రావణి గూడంటాంది కదా ఎంగేజ్మెంట్కే ఇగ. మేమ్ గుడ